హలో
హలో
ఏం జేత్తార్రు
లేదురా మంచ్
ఆ బానే ఉన్నాం, మీరు బావున్నారా.
ఆ
అందరు బావున్నారా.
ఉమ్ బాగున్నాం. చెప్పాలి ఇంకా విషయాలు, మీ ఊరి విషయాలు.
ఏ ఇల్లు కడతాళ్ళట కదా ఎక్కడ దాకా అచ్చింది.
ఇల్లా, గోడలు అయినై, గోడలు. ఇక స్లా ఆగింది ఇగా, ఆ స్లాప్ ఎన్నడు అయితదో.
ఆ పిల్లలు కాలేజీకి ఎప్పుడు పోతాల్లు.
వాళ్లకు పోతా అత్తాలే, పది రోజులు పడ్తద్.
ఆ చెప్పాలి ఇంకా.
చెప్పురా ఇంకా, మీ హాస్టళ్ల ఎట్లా ఉన్నారు.
ఆ హాస్టళ్ల బానే ఉన్నారు, మాగ్గుడా ఓపెన్ చేతారంట ఫిఫ్టీన్ కి. ఉమ్
మీ మేడమ్స్, మీ టీచర్లు మంచిగా చూసుకుంటారా.
ఆ బానే జూసుకుంటారు.
మీ ఫ్రెండ్స్ ఏం జేత్తార్రు మంచిగున్నారా.
స్కూల్లు ఎప్పుడు స్టార్ట్ వాళ్లకు మరి.
స్కూళ్లు ఫిఫ్టీన్ కట గదా.
ఆహా
సెవెంటీన్ కట పెద్ పెద్దామేకు.
ఆ
సెవెంటీన్ కట, ఎప్పుడు పోతదో ఏం కథో.
పోతది తీయ్యారాదు మెల్లగా.
పోతుందే, ఆ తొందర్నే పోవాలే. ఆమే ఏమో ఇరవై ఎనిమిదికి గీత గీసుకున్నది, మరి ఏం చెత్తదో.
సెకండ్ ఇయరా ఇప్పుడు.
ఆ సెకండ్ ఇయరు.
చిన్నామే
చిన్నామే ఎయిత్ చిన్నమే ఇరవై ఎనిమిదికి పోతానని గీత గీసుకున్నది.
ఆ
యా అప్పుడు వరకు ఏమైతదో.
పెద్దామే ఎప్పుడూ పోతాదట.
ఉమ్
పెద్దమే
ఉహ్
ఆమ్ ఎప్పుడు పోతుంది నా
ఏమో ఆయన డిసైడ్ కాలే ఇంకా
ఉహ్మ్
ఆ ఇంతలా స్పాట్లా రేపనంగా ఇవళ చెప్తది అట్లుంటాదా ఎం కూర వండుకున్నారు.
ఇంకేం వండలే వండలి
ఏం తిన్నారు మరి
మాద్ పొద్దున బెండకాయయండి అద్ తిన్నం
హ్మ్ పిల్లల అల్లల్ పిల్లల అల్లరి వినబడుతందా
వినబడుతా లేదు
మ్మ్ బాగా అల్లరి చేస్తారు ఇక్కడ
ఆ
ఒక్కటే ఊరుడు ఉర్తారు
కోన్ ఊర్లయితే వాళ్ళ కూడా స్కూల్ ఓతారాంత
ఉహ్మ్ చిన్నకు అగస్ట్లా అప్పుడే అంట పోను ఏమో ఇగ అప్పటి దాకా ఇంటికాన్నే ఉండుడ ఏంది
ఎందుకు ఫిఫ్త్ వాళ్ళకి తొందరనేయి కదా
హ్మ్ హాస్టలు
ఆ సిక్స్త్ వాళ్ళకి లేట్ అయితది కొంచెం
హ్మ్ ఫోన్ చేస్తాం మేము పొండి అని అన్నారు మరి ఆ వయస్ ఆయాన స్కూల్ పంపాలా హ్మ్
పంపుండి ఇంటికాడుంటే తిరుగుడా అయితే
ఉ మీ చిన్న తమ్ముడు మంచిగా ఉన్నాడా
ఆ మంచిగానే ఉన్నడు
సుస్నావ పోయిసోచినవా
చూడలే నేను ఫోటో తీసి
హ్మ్ య సంతోషంతోన ఉన్నట్టున్నారు.
సంతోషంతోనే ఉన్నారు తిరుగుతారు మంచిగా రెడీ
ఉమ్ అసలు కనబడ్త లేరిగా
హ్మ్ కనపడ్తరా మళ్ళీ ఈడకే వాతర్గావచ్చు
ఈడికే వాత్తరు
హ్మ్
పల్లెటూరినే ఏముంటది ఆడ ఏం దొరుకుతది
దొరికినా దొరకపోయినా ఇప్పుడే బాత్రూమ్ కట్టుకుంటాలి కదా ఆడికే పోతారు కావచ్చు మరి ఈ బాత్ రూమ్ అయేదాకా
అవును అది కూడా కరెక్ట్
ఉమ్
ఏమున్నాయ్ బేసినపెడితే అయిపోతాది
నాక్ గానీ ఆ డోర్ పెట్టుకునే పెట్టుకుంటే అయిపోతుంది
ఎంతలో ఒకరోజలో అయిపోయింది
హ్మ్
ఒక రోజులో అయిపో ఒక రోజు కూడా కాదు గంటసేపట్ల అయిపోతది
ఆ మంచిగున్నడా బావా
మంచిగనే ఉన్నాడు తిరుగుతాండు ఇండ్ల పొంటి
హ్మ్
పొద్దాక జర్నీ చేసొచ్చినా మస్త్ అలిసిపోయినట్టుంది ప్రాణం
ఆ ఎటు పోయినవ్
హనుమకొండ పోయినా హాస్పిటల్ పోయినా
ఎందుకు ఏమైంది
మా ఆడపడుచుకి తలనొత్తాందంటే చూడానికి చూయించడానికి పోయినా
మంచిగా ఉన్నారా వాళ్ళు మరి
హ్మ్ మంచిగనే ఉన్నారు
అమ్మ వాళ్ళు మంచిగ ఉన్నారా
హ్మ్ మంచిగనే ఉన్నారు చెప్పాలింకా
ఏమున్నది ఇగ అంతా కాళీ
వీళ్ళు మెట్లు కూడా పోసుకున్నారు
ఆ పోసిన్లు ఇయ్యాల
మెట్లు కూడా పోసుకున్నారు మాది ఎన్నడయితదో ఏం కథో అసలు
మీది కూడా కడతారు తీయరాదు మీ ఇంట్లోనే మేస్త్రి ఉండే మీది ఎంతలో ఒక రోజుల అందరిది అయిపోతే మీది తొందరనే చేసిపడేత్తడు
బిల్లు పడతనే చేత్తడట ఆ బిల్లు ఎప్పుడు పడాలి ఇంకా పది రోజులు ఉన్నది బిల్లు పడడానికి
ఇగ ఆ బిల్లుబడితే తొందర తొందరగా అన్ని చేత్తడులే
చేయనీ ఇగా చెత్త అంటే చూసుకుంటూ ఉంట్టా నేనేం అంట్టలేను
ఇగ మళ్ళ అయినని ఏమన్నా అంటే మళ్ళీ ఏదొ ఒకటి అంటడు
ఫ్రూట్స్ తింటావా నువ్వు
తింటా
అక్కడ అల్లనేరేడు కాయలు కుప్పలు గుప్పలు వేసుకొని అమ్ముతారు గాని కొనడానికి వీల్లులేదు ఆటోలో పోతాంటే కనబడతానై అత్తంటే కనబడతానై కానీ ఆటో వాడు ఆప్తాడా ఆపడు
అవి నేను తినగాని మా పెద్ద అక్క బిడ్డ తింటది మంచిగా పెద్ద ఆమె మొన్న మేం కూడా తెచ్చిన్నం అంగట్లో గాని అవి తెల్లారక ఖరాబ్ అయినయ్ ఫ్రిడ్జ్ లో పెట్టే సరికి
హ్మ్ మాయి కూడా ఖరాబ్ అయినాయ్
మామిడి చెట్టున్నదా కొట్టేసిల్లా మీరు
మామిడి చెట్టు తీసేసినా నిమ్మ చెట్టు తీసేసినా అ అన్ని చెట్లు పొయినయ్ ఇల్లు అయితే వచ్చింది
ఇగ ఇల్లు కట్టాలంటే తీసేయాలిగా
ఊ తీసేయాలి మరి తప్పదు హు ఫోన్ ఫోన్లే మా చిన్నోడు ఎప్పుడు పోతాడో నీరుకుళ్ళకు మావిష్ మావిషగాడు
ఎన్ని రోజులు అయితాంది వాళ్ళు వచ్చి
వా ఎన్ని రోజులు అయితాంది అంటే ఇరవై రోజులైతాంది
ఆ
ఇరవై రోజులు అయితంది రేపు బోతరు అయితే రేపు బోతరు కావచ్చు
ఎ రావాల మామ్మడి
రేపు బోతర్ కావచ్చు
ఆ
రేపు పోతే ఎప్పుడు హాస్టల్ పోతారో ఏమో
వాళ్ళు కూడా హాస్టలేనా అందరూ ఇద్దరు
ఆ
వాళ్ళిద్దరు కూడా హాస్టలేనా
ఆ ఒక్కడే చిన్నోడు ఒక్కడే పెద్దోడు ఇక్కనే అక్కడ వాళ్ళ వాళ్ళ హాస్టల్ ఇప్తుంది ఆ స్కూల్ ల వాడు కూడా
ఉహు ఏం ఏం ఏం సబ్జెక్ట్ చెప్తాది
ఈసారి ఫస్ట్ క్లాస్ కి ఇచ్చిరట మరి డబ్బులు ఎక్కువ శాలరీ ఇస్తారు కావచ్చు అలా స్కూల్ ల కొంచెం అందులనే ఉండు ఎటుూ పోకు అని చెప్పినా నేనైతే
పదిహేను వేలు ఇతార
ఏ లేదు అంత ఎక్కడి ఇస్తే మంచిగా ఉండు
ఇయరు
వాళ్ళయిన ఏం చెస్తారు
వాళ్ళ అయనా గాలికి తిరుగుతాడు అంటాను గాని ఏం కాదు
ఆ అ
అంటాను కాని కాదు
ఈ చిన్న చిన్నోళ్ళు ఏమి చే స్తారు వాళ్ళు కూడా స్కూల్ పోతారా పిల్లలు
ఆ స్కూల్ పోతారు
ఓ
స్కూల్ పోతారు మంచిగానే ఉంటారు ఆయన రిపోర్టర్గా చేస్తాడు రిపోర్టర్గా చేస్తాడు వ్యవసాయం చూసుకుంటాడు
ఉ
కొంచెం వాళ్ళు డబ్బులు ఎక్కువుండయ్ పొలాల ఆస్తులు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఆ చేతులు ఉండాయన్నట్లు ఏం మా ఆయన ఆయనకు ఏదైన జాబ్ హుమ్ మంచిగానే ఉంది మన డిష్ డిష్ ఏపిస్తే ప్లేట్లేట్లు లక్ష ఐదు వేలు ఎంతో ఉన్నాయ్
ఇప్పుడు సెట్ అయింద మరి
ఆ ఏందిరా
ఇప్పుడు సెట్ అయింద మొత్తం
ఏం సెట్టుగాలే టాబ్లెట్లు వేసుకుంటాన వేసుకోవాలి అవి గూడ
హుమ్
వేసుకుంటంది
నాన్న మంచి గున్నాడ
హుమ్ మంచిగానే ఉన్నాడు సరే ఉంటాన్ర
ఆ సరే అక్క